హలో హాయ్ అండి.
హాయ్ అండి బావున్నారాండి
ఆ బావున్నాన్
ఏం చేస్తున్నారండి తిన్నారా.
తిన్నామండి. తిన్నారా మీరు?
హా, ఇప్పుడండి టిఫిన్ చేశారా అ మరి మార్నింగ్. అని
ఆ మార్నింగ్ టిఫిన్ చేసానండి జొన్న రొట్టె మీరు
ఆ అవునా ఇంగ నేను ఇడ్లీ తిన్నానండి ఇప్పుడు ఏం కర్రీ జేశాను మరీ
ఉమ్ ఇప్పుడూ ఆలు ఫ్రై
ఆలు ఫ్రై ఆ ఓకే అంటే అలోచ్ లేదంటే ఒక్ ఆ దాన్నే మంటారు మొత్తం
డీ ఫ్రైగాదు ఆ గ్రేవి లాగా ఆ ఆలు కర్రీ
అంటే ఎట్లా చేస్తారండి నాకు దాని గురించి తెలువదు అసలు
చ్ ఆలు కర్రీ ఎట్లా జేస్తారంటే సింపుల్ గా బ్యాచలర్స్ గూడ జేసుకోవచ్చు
ఆహా అంటే గ్రేవీ అంటే కొంచెం ఏమన్నా కొబ్బరి పొడస్
ఆ అలా ఏం చేయలేమ్మ్ అలా ఎందుకంటే సమ్మర్ కదా ఈ మధ్యలైయితే నాకు మసాలా ఫుడ్స్ అస్సలు పడట్లేదు
అయ్యా
ఆ ఎందుకంటే మనకి సీసెక్షన్ అయిపోయాక గ్యాస్ట్రిక్ ఏర్పడుతది అనమాట ఈ గ్యాస్ట్రిక్ వల్ల ఏ తినలేకపోతాం మనం బెయింగ్ అయితే నా ముగ్ ఇంకేం ఇదే ప్రాబ్లమ్మయది స సి సెక్షన్ తర్వాత నిజం అండి
అవునా ఏమో ఏ ఏ ఏదో ఒకటి వండుకో వండాలే గదా తినాలే తప్పత హా అన్నటే ఇగా వండుతున్న ఇగ ఏమీ
అంటే పిల్లలకి ఏది ఇష్టం ఆలు అంటే చాలా ఇష్టం. ఆలు తొందరగా కడుపు నిండుతాది కాబట్టి, మనం కూడా పిల్ల పెట్టాలి అది.
అవును ఇంగ అదేనా కూడా ఇంత తొందర ఇతుద అంటే ఇంగ మన కూడా పని కూడా తొందర
ఉమ్ అవునవును
ఇక మాదియితే చిక్కుడుగా అండి నడి ఇం అదైతే ఇంకా పెద్ద పెద్ద ప్రాసెస్ందియితే దాన్ని వల్చాలి దాన్ని కలాలంటే
చికుడుకాయ కర్ర మీరు ఎలా చేస్తారం అడి మేమయితే వేరే వేస్ మీర్ ఎలా చేస్తారు
ఇక నేనైతే ఏమి అంది బెల్లము కొబ్బరి పొడి ఇవన్నీ ఏమెయ్యను నేను కొంచెం ఇగా ఫస్టు అయితే నూనె మంచిగా ఏసుకుని దానికి సరిపడిన నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఏసి ఆ ఉలీగడ్డ పచ్చిమిర్చ్ ఏసినంక కాసేపు అయినాక కొంచెం పసుపు వేస్తాం కదా పసుపు వేసినాక కొంచెం మెర్రగా అయినాక చిక్కుడుగాయ వేస్తా దాని తర్వాతనే ఉప్పు ఏసి కసేపైనక ఇగ డ్రై ఐతది కదా దాంతోటే ఏంబటే ఉప్పు కారం వేసేసి మసాలా ఎస్ టైపుది ఇగ అం చిన్నానే గనీ దాన్ని ఒల్చాలే పెద్ద పని దాంది
అవునవును నిజంగా
చాలంటేనే పెద్ద పని ఏముంది ఇవ వండడం అంటే
ఉ సింపుల్ గా ఉండడం అయిపోతది కానీ ఇక వలచడం చాలా ఇ ఇపుడు నాకూడా చాల ఇబ్బంది నాకిగో ఊ ఊ
అదైతేనే పిచ్చిలేతది అగో అది ఒల్చి చేయాలంటనే పెద్ద పని
అవునవును
ఇంకా సాంబార్ అయితే ఏం ఉన్నద్ సాంబార్ గుడా గంతే అండి అన్ని వాళ మళ్ళీ అన్ని ఒక్కసారి కట్ జేసి మళ్ళీ అన్ని ఒకసారి వయ్యాలి దాంట్లో
అను కానీ ఈ సమ్మర్ లో సాంబారే బెస్ట్
అవును ఇంగ అదైతే నర్తు
ఉ
సాంబార్ అంటే మీరు అందులో ఏమన్నా బెల్లం ఏస్తారా ఏమన్నా ఏస్తారా
అస్సలు ఏయనండి సాం బెల్ అసలు నేను బెల్లం యూజ చేయము అసలుకి ఎందుకంటే ఆ త్తే బెల్లం యూజ్ చేస్తారు మేమ పక్క తెలంగాణ కాబట్టి
వాంగ అదే కదా ఇగ ఇప్పుడు కొమటోళ్ళు అంటారు వాళ్ళు అదే వైశ్యాస్ వాళ్ళైతే ఏం కంపల్సరిగ ఏత్తరమ్మొ
నాకు స్వీట్ స్వీట్ గుంటే దిన బుద్ధిగాదు అస్సల్ తినబుద్ది అస అసలు వాళ్ళు సప్ప సప్పగా స్వీట్ స్వీట్ గా తింటారు అన్ని కొమటోలు
నాకు అసలు సాంబార్ అంటే మంచిగా ఉండాలి గాని ఆ తియ్య ఉండే వరకు దాన్ని తినాలని ఇం
హ అస్ ఆ అవును తియ్యగ ఉంట తినాలనిపిస్తది అండి
ఇగ వాళ్ళకయినా అలవాటు అయితాది గాని మనో గూడా అలవాటు చేసుకో అంటే ఎంతేపు గాను ఒక టూ డేస్ దిన్న అంట గుడు అలవా వొద్దు గాని స్టార్టింగ్ ఇట్లా అనిపిత్ ఉత్తదే చీ ఎట్లుండాది అనిపిత్తాది
అవునండి
ఇబ్బుడు ఈ ఎండాకాలం కదా బయటికి పోయేటట్టే లేదు ఇంకా
ఉ కానీ పిల్లల కోసం ఖచ్చితంగా పోవాల్సిందే మా లగ్గ అయితే రీసెంట్ గా పెద్ద పార్క్ ఓపెన్ అయిందండి మీకు తెలుసు ఉంటది ఈకో అని
అవునా ఏమో కొత్తగింటన్న అసలు నేను
ఈకో పార్క్ అని కొత్తగా ఓపెన్ అయిందనమాట ఇక్కడ శంషాబాద్ దగ్గరనె ఆ అక్కడ అక్కడ మొ మొత్తం అసలు నేచర్ అనమాట మొత్తం నేచర్ కోసం అక్కడ వచ్చేది ఫుల్లు చెట్లు మొ త్తం గ్రీన్ ట్రీసు అక్ అక్ ఇంకా అందులో ఆ బాగ్ అట్లు ఏం ఉండవు. ఓన్లీ గ్రీన్ ట్రీస్ మొత్తం నేచర్. దాన్ పక్కకి పెద్ద చెరువు అన్మాట వాటర్.
ఊహు
పైన్ కి గాలిలో మత్త మొత్తం స్టెప్ ప్స్ ఏసారనమాట మనకీ. ఆ స్టెప్స్ పైన ఎక్కుతే మంచిగా వాటర్ అంతా బాగా కనిపిస్తది వ్యూ. వాటర్ ది. సన్సెట్ ఈవినింగ్ కిందిక్ దిగుతా ఉంటరు గదా. అప్పుడు దిగి చూడాలే పైన్కి ఎక్ కీ బంతలుక్ కుంటగా
మేయి పిల్లల్ని తీసకపోతే చానా బెటర్ ఇగ అట్లాంటి వయ్ వ్యూ
చాలా బాగుందండి నేను రీసెంట్గనే ఓపెన్ అయ్యింద్ అదీ. ఆ నేన్ ఎళ్లా. ఎందుకంటే వర్క్ కోసం అక్కడ వర్కూ మాకు దగ్గర ఉందని వర్క్ కోసం ఎళ్ళా అక్కడా. ఆ కౌంటర్ సెట్ క్షన్ నగరా అక్కడ ఏమైనా ఉంటే అంతే. నే అక్కడ కూడా సెలెక్ట్ అయ్యా కానీ. పద్దాక నించోళ్ళంటే గూడా అసల్ ఓపిక ఉండద్.
అవును
వద్ద అనుకున్నాం అక్కడా. కానీ బాగుంది పార్క్ మాత్రం.
అవునా చూడాల ఎళ్తే ఇక్కడా
ఇక్కడా చాలా ఊ చాలా ఉంటాయండి. ఇక్కడా మనకి జూ పార్క్ అని చాలా పార్క్స్ ఉంటాయి. మంచి మంచి ఇప్పుడు మంచి మంచి ఏర్పాటు చేశినరు ఇక్కడా.
ఊహు కానీ ఈడ ఎక్కడ వీళై తాంది అండి డాబాలున్నా గూడా ఏడ విలేజ్ లేద్ మళ్ళా
ఊ అంటే ఊహు పొలాలు ఉంటాయా మీక్
ఉమ్ లేద్ లేద్ మాకిక్కడ దగ్గరే ఉం మేం సిటీనే మెయిన్ సిట్ టినే గానీ అక్కడ గాద్ హైదరాబాద్ గాదు మాది అట్లా
ఊహూ పొలాల్ ఉంటే గూడా బాగుంటది.
ఊ అక్కడ ఇగ విలేజ్ అంటే పోవాల పోగలుగుతాం గాని. మనం ఇక్కడ ఉండీ అక్కడకి పోవాలంటే కష్టం గదా.
అవును అవున్. మేమ్ రీసెంట్ గా మొన్నా ఇక్కడా వరంగల్ వచ్చాము.
ఉహు
వరంగల్ వచ్చాం కాని అక్కడ ఉంటాయి, కదా స్తూపలు అవి వరంగల్వి పెద్ద పెద్దవి, అయ్యి ఏమంటారు అవి ఫేమస్ కదా అవి అక్కడ,
వరంగల్ అంటేనే ఫేమస్ అండి ఇంకా ఆహా వెయ్యి స్తంభాల ఓ చాల, బాగుంటది అసలు
అసలు మా ఫ్రెండ్ నేను వెళ్దాం అనుకున్నాంగాని అక్కడే చాలా టైమ్ అయిపోయింది మాకు ఇం ఇంక ఇం ఇంటికెళ్లే వరకి మనకి టెన్త్ లెవెన్త్ ట్వల్ అవుతుంది, వద్దులే ఎప్పుడున్నా వాదం లే అన్నది.
హు
చా అప్ అండ్ డౌన్ చేయడం చాలా లాంగ్ మీరాజ్, ఎట్లా వస్తారో, ఎట్లా బోతారో కానీ అసలు నాకైతే చాలా ఏడుపోచ్చింద. అంత దూరం పోయినందుకు,
కానీ బాగుంటది అసలు వ్యూవ చూస్తే అసలు,
కానీ బాగుంది అక్కడ విలేజెస్ చాలా బాగున్నాయి. కానీ లాంగ్ అనిపించింది. కూచోని కూచోని ఫైయి అవర్స్ అబ్బా
కదా మరి నేను ఇక్కడి నుండి అక్కడికి రావాలంటే చాలా కష్టం కదా,
నిజంగా చాలా మంది ఎట్లా అసలు నేను అనుకుంటా, ఎట్లా కష్టాలు పడుకుంటుస్తారు, ఇక్కడ వరకి వాళ్ళు జాబ్, స్ కోసం అని అనుకుంటా, నేను
హు ఇంకా మాకు ఇక్కడ ఉండదు కదండి ఇక్కడ ఏమి చూ, పోవాలన్నా జాబ్స్ ఇక్కడ ఏం ప్రసెంట్ గా ఉండవు కదా కంపెనీ, అంటూ మనకి ఇక్కడ ఏమైన్నా ప్రొవైడ్ చేస్తే బాగుండు, అసలు చాలా మంది ఇక్కడనే సెటిల్ అవ్వుకానీ, అందరు అక్కడనే సెట్ల్ అవుతు, సున్నారు,
అవునండి
ఒక్క కంపెనీ అంటూ ఇక్కడ పెట్టాలి, కానీ ఎక్కడెక్కడ వొళ్ళు అందరు మాకాలేజ్లో ఉన్న అందరు అళ్ళనే పోతారండి. చాలా మంది మాత్రం జాబ్స్, చాలా ఇబ్బంది పడుంతు,
చాలా మంది గర్ల్స్ కూడా ఎయి ఫిఫ్టీన్ ఇయర్స్ క్రాస్ కావొద్దు, వాళ్ళు కూడా జాబ్స్ చేస్తా, ఉంటారండి ఇక్కడికి చి నాకైతే భలే బాధ అనిపిస్తది.
ఇంకా ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ అక్కడ కొంచెం సెటిల్ కావాలని చూస్త తండర్గావచు
అంటే వాళ్ళ మ పేరెంట్స్ చిన్నప్పుడే పిల్లలకి జాబ్స్ చేపిస్తానా అనిపిస్తుంది నాకు మైండ్ కి
ఇంకా తెలియాలి కదా వాళ్ళకు కూడా తెలిస్తేనే కదా మనకి ఏం ఫ్యూచర్ ఎట్లా అయింద అని ట్ కావాలని వాళ్ళకి కూడా అర్ధం కావాలి కాబటి
అదే అదే అదే అదే బాయ్స్ అయిన కానీ గర్ల్స్ అయినా కానీ
ఉ ఇంక తప్పదండి ఇంకా ఒక ఏజ్ వచ్చినాక కంపల్సరగా చేయాల్సి అస
చేయాల్సి వస్తది అవునవును
మ్యారిడ్ అయినా అంతే అన్మారిడ్ అయినా అంతే
ఉ నీ సైడ్ ఇప్పుడు మొత్తం అది ఆంజలి మాల చాలా మంది ఇస్తున్నారు
అవును ఇప్పుడు ఎట్లనా ఎండాకాలం కదా ఇంకా ఎంత బాగుంటది తెలుసా ఊరేగింపు కి కాళ్ళ చెప్పులకుకి కాళ్లు లేకుండా మస్తు ఉంటది ఎంజాయ్ చేసేది
సోషల్ మీడియాలో చాలా మంది ఆంధ్ర చాల వేస్తున్నారు మీ సైడ్ ఇట్ సైట్ తక్కువ
అ
ఆ అంటే మొక్క లేకపోతే అది
లేదు లేదు అది అది మనం వేసు కోరలిగితే ఇప్పుడు అయ్యప్పది ఎట్లన
ఆహాహా అవునా ఇచ్చైతే అయ్యప్పది ఎక్కువ వేస్తారు అవునవును అయ్యప్ప చాలా వేస్తారు అంటే ఇది ఉండదు
ఉ అవును ఉ ఇప్పుడు కూడా కొత్తగా కొత్తగా నరసింహస్వామి మాల కూడా ఇస్తాను ఇప్పుడు
అవున అవునా రెడ్ ఈ డ్రెస్సాది
కాదు కాదు ఎల్లో ఎల్లో
ఎంత నా చిలెడ్డి
స్వామి అంటే ఎల్ల్లోనే ఇంకా
ఆ మీకు దగ్గరనే కదా మీరు వెళ్తారా టెంపుల్ కి యాదాద్రి యాదాద్రి
యాదద్రి ఆహా యాద నాకు కొంచెం మాకు ఇక్కడా తెలంగాణ మొత్తం స్లాంగ్ వేరా
మేం మేము కూడా తెలంగాణ ఏ అండి.
నేను యాదాద్రి అంటే నేను ఇక్కడ అని ఆలోచిస్తున్న.
ఆహ అంటే మీకు దగ్గరనా
ఆ లేదు ఇంకా మీకే మీకే దగ్గర ఇంకా
నాకు హండ్రెడ్ వస్తది.
మాకు ఇంకా చనా ట్రావెల్ చేయ్యాలి ఒక హాఫ్ అన్ అవర్ ఆ ఆ వన్అవర్ పడుతది టైం.
అయితే మేము అటు సైడ్ వస్తపుడు మాకు యాదాద్రి కూడా పడింది మధ్యల
ఆహా
దాని పైనకే వచ్చినాం అక్కడ
ఓకే అండి ఓకే అండి.
అండి.